అది పోయిందుగా డిస్కనెక్ట్ అవుతాను
ఎందుకు ఒక్కోసారి అట్లా అయితంది
అయ్యో అయితే క్యాన్సల్ నీకు డ్రెస్
అయ్యా ఎన్ని ఎన్ని కాల్స్ వేస్ట్యడి మనకి గోడ గుద్దుకుంట పిచ్చందకి నడతావు అ త ఎన్ని త్రికస వెనీ ఏని ఏ
ఉ
న నా సాయి వయి నయి
కాయనా న డ్రెస్ కా అ చ
ఆహా
మూడుువునే
ఆహా
అయితే ఇలా మీషో ఆన్ చేసిన కాలు ఉత్తిగా ఉత్తనే ఏదోలు చ స్యి చెాను కూసంది ఒకటి వాట్సాప్ షేర్ చేసినా షేర్ అరే నీకు చెయ్యాలండి చేడి సే వాళ్ళకి చేయడి చేయడి చెయదిన్నదు ఆడల కార్డు కొట్టినా బాగుంది మ
మ
ఫుల్ హాండ్స్ ది ఎత్తవ
టపా డ్రెస్ ఆ
టాపే
ఫుల్ హాండ్స్ ఆ
ఉమ్
హ్మ్ ఒకసారి షేర్ చెయ్ చూద్దాం
తర్వాత చేతనే ఇప్పు మళ్ళా బ్యాక్ పోతే పోతాది అది దొరకపట్టాలే దాన్ని
లైక్ కొట్టి ఇడసపేడితే కాకపోయిందా
ఆ ఇడ్సపెట్టిన ఆటిట్యూడ్ కాట్ నొక్కి ఇట్స్ పెట్టిన మామూలుదది ఉన్నది అంటే పర్ఫెక్ట్ సెట్ అయితది నీకు
ఆ నువ్వు మాట్లాడుతానే ఉండు నేను మా చెప్తా ఓకేనా హలో
ఏదోటీ ఆత్తనే ఉండది అత్తన ఫోన్ చేతారు
పెిట్టి
వతారు తినాలి తిన్నాక చెప్తా
ఆహా ఓకే హలో అది ఒకసారి నువ్వు కార్య యాప్ ఓపెన్ ఆళ్ల యూపిఐ యాడ్ చేసుకోవే ఓ ఇప్పుడు వస్తంది ఇప్పుడు డబ్బులు పడ్డే అందరికి ఓపెన్ అయితంది ఇప్పుడు ఆ యూపిఐ అన్నా అకౌంట్ అన్నా రెంట్లో ఏదో ఒకటి యాడ్ చేయి నిది ఈ బ్యాంక్ అకౌంట్ యయుపిఐ లేదా
ఉంటది
యూపీఐ తెలవదానే నీకు అది ఫోన్ ఓపెన్ చేసి కింద ఉంటుంది దాంట్ ఉంటుంది చూడు యూపిఐ ఆ ఫోన్ పే లనే ఉంటది ఒక్క నిమిషం ఉండు హలో
రోవు
అది యూపిఐ అంటే ఎక్కడంటది
ఫోన్ పే ఆన్ చెయ్
ఆ
ఫోన్ పే ఆన్ చేయగానే పైన లెఫ్ట్ సైడ్ ల పైన
పైన లెఫ్ట్ సైడ్ లంట ఏముంటది
ప్రొఫైల్ గిట్ల ఉంటది అది అది నొక్కు అది నొక్కు పైన పైన లెఫ్ట్ సైడ్లా
మొత్తం కొట్టాలి గదా
ఉమ్
యూపీఐ మొత్తం షేర్ చేయాలి కదా అంటన్నా
ఆ నెంబర్ కొట్టి పైన ఎడ్ ద రేట్ వైబిఎల్ మీదో ఒకటి ఉంటది
అదే కాదక్క నువ్వు అట్లా మానస ఐబీఎల్ ఏదో ఒకటి ఉంటది కదా
ఏ మెంటల్ ఆ
అకౌంట్ నెంబర్ కాదు యూపిఐ ఇది కూడా ఏదో ఒక నెంబర్ పెట్టుకుంటుారు కాదనే
హలో
హ్మ్ ఆ పిన్ను కాయి ఉమ్ అ ఆ పా పాస్ ర్డ్ కొట్టినాక నీ టూ రుపీస్ షేర్ అయితాయి ఆ నీకు టు రుపీస్ ఏంబడే పంపిస్తారు వాళ్ళు ఆ తర్వాత వచ్చినాయిని అంటే ఓకే చెయి ఓకే చేసినాక నీకు నీ టాస్క్ లో మనీ అనిపిస్తాయి ఆడ మళ్ళ కనిపించినాక నాకు ఫోన్ చేయదని సార్ నేను కల్ మాట్లాతన వేర ఏది ఇది ఇందో పోయి ఇ పోరి హలో
చెప్పు
ఉన్నావా యూ యూ పి అంటేనేమో అకౌంట్ నెంబర్ కొట్టాలని అడుగుతంది న నేను చెప్పాను
లైన్లో ఎప్పుడు
లేదు కట్ చేసిన
హ
ఉ
యూపిఐ ఐడి అంటే క్యూర్ కింద ఉంటది
ఆ నాకు అంత ముందు తెలియదు ఒకసారి ఏమందంటే మీషోలో ఏదో డ్రెస్ బుక్ చేసిన అయితే వాళ్ళు రిటర్న్ పెట్టుకున్నారు డ్రెస్ నచ్చక నాకు అదే మీషోలా
హ
అయితే అప్పుడు యూపిఐ కోడ్ ఆడుగుతంది అది నాకు యూపీఏ ఏంటిదొ తెలియదు ఎట్లా ఎట్లా అని ఫోన్ పే ఓపెన్ చేసా ఈ పడతతేయన నోకినా వచ్చింది యూపీఐ అది
హహుమ్
అప్పుడు ఆహా యుపీఐ ఇది ఇది దాంలో షేర్ చేస్తే నాకు డబ్బులు దేంట్లో పడతాయి అని షేర్ చేసిన ఫైవ డేస్ వచ్చింది మళ్ళ మనీ రిటర్న్
అట్లా ఎడ్డీ ఇంకెప్పుడు తెలుసుకోటవు
అంత తెలియదు నాకు ఫోన్ల గురించి కూడా
అ
ఏదో అట్ల అట్లా ఏదో ఏంది ఫోన్స్ మాట్లాడడం ఇంకా వాట్సాప్ చేంజలాకు ఫోన్ గురించి హ
యాడ్ చేసింది అంటా మరి
చేసి ఫోన్ చెయ్యను సరే ఒక చెత్తలే అని చెత్తా అన్నది
ఇంక ఒక్కొక్కళ్రు ఆట ఆడిస్తారు ఫోన్లో
వామో ఎంత ఇంటలిజెన్స్ ఉంటది బయట
అ
ఎంత తెలివి ఏంది ఒక్కొక్కరి అమ్బో అసలు మరి దానంగా ఉన్నారు లేడీస్ కూడా
అటుక తెలివి అయితే మరి అది కొంపలు నాశనం చేస్తాది అది
ఉ
ఉ అది కూడా చూసుకోవాలి
ఆ ఉన్న వరకే ఉండాలి కానీ మరీ ఎడమి లెక్క కూడా ఉండొద్దు కదా
అ అట్లే లేదు లేదు అట్లనే కాదులే కానీ మరి అట్లాంటే మన మీరేనా నువ్వేనా ఇంకా మీ అ వేరటోలతోని పోల్స్సుకుంటాయి
అంతేనా
వస్తున్నాయి వేస్ట్ అంతయ అంటే తప్ప అన్నదిలు ఇవ్వి కానీ
వాళ్ళ ట్యాలెంట్ అది నా ట్యాలెంట్ ఇది గంతే
ఉమ్
హ కానీ ఎక్కువ ఎడ్యుకేషన్ ఉండాలి అన్ని తెలిసి ఉండాలినే
అది గూడా ఉండాల్లే తెల్సి ఉండాల్లే కొంచెం గూడా. బయట నాలెడ్జ్ ఎక్కువ ఉండాలే.
కానీ నన్ను బయటికి ఎవరు పంపక్పోయేది తెల్వకపోయేది. ఎవళికి ఫోన్ చెత్తానవ్ రా తాతకా.
డాడి ఎటు పోయిండు.
ప్చ్ ఊర్లో ఉన్నడూ వస్తుండేమొ అని ఫోన్ చేత్తాండు.
ఎందుక్ వచ్చి అండి
ప్చ్ మొన్న రాలే మాతోటాయన ఊర్లో కొంచెం పని ఉందని ఉన్నడు ఊర్లో.
అయ్యో ఇప్పుడు మీరే ఉన్నరా.
ఊ వస్తున్నా అన్నడు ఈ రోజు.
ఊహు
చాల ఎ
అయిపొయినా మరి షీాయలు
ఛీయలు ఉన్నయ్ ఓకొన్ని ఫ్రై చేశినా, పుల్సు పెట్టినా.
ఊ
ఐతే పొద్దున్నడు తిన్నం ఒక్కసారి అంతే మా బ్రదర్ మూవీ కని పోయిండు ఇంత వరకు రాలే.
అయిపోయినంక వొత్తడు. అయిఫో మధ్యల్లేచి రమ్మంటవ ఏంది.
ఒత్తి ఇగా మళ్లం తినుడే సే టూ టైమ్స్ తిను ఇంతల్నే అయిపోతదా రెండు కిలోల కూరా.
ఆ ఏశిండా మరి ఏమన్నా.
ఏంటిది లేదు లేదు లేదు బంజేశిండు.
తాగడు మరి. ఒకప్పుడు తాగేదిలే గానీ ఇప్పుడు ఈ మధ్యలో హే ఏమంట్రూ హెల్త్ హెల్త్ కోసం తాగుత లేడు. స్లిమ్ గావాలే బాడీ ఎక్కువ వస్తుందని.
ఊహు
తాగట్లేడు డైట్ మెయింటైన్ చేత్తాండు. ఒకప్పుడుండేగాని ఇప్పుడేం లేదు.
ఎందుక్ ఏమైందీ ఆమెకు పెళ్ళై పోయిందా.
లేదు లే గాని దాని క్యారెక్టర్ వేస్ట్ అనీ.
అబ్బో వద్దురో నాయనా అస్సంటిది అస్సల్ వద్దు.
చూడాలి సూపర్ ఉంటది మరి. పెద్ద వేస్టి ది కాబట్టే సూపర్ ఉంటది.
ఉహు
ఊ ఇక్కడనే సిటీలోనే ఉండే. ఓ తన కోసం చెయ్యి కూడా కట్ చేసుకున్నడు.
మంచోడే.
తే ఇంట్లోళ్ళు గూడా సరే చేద్దాం మా క్యాస్టే మన క్యాస్టే.
ఊహ్
ఆ సరే చేద్దాంలే అన్నట్టు ఫోన్ చేసి మాట్లాడితే, లేదు లేదు నేన్ చేసుకోను అన్నది ఆ అమ్మాయి డైరెక్ట్. ఆ నేను చేసుకోనూ నేనూ. మాకు వేరే అబ్బాయిని చూసిర్రు నాది ఎంగేజ్మెంట్ ఎల్లుండి నేను పెళ్ళి చేసుకోను అదని చెప్పింది.
కాదు ఎంత! ! ! ! ! ! ! ! ! ! అది.
హ్ము ఇగ చూడు దాని మొఖం కూడా చూడలే ఇంత వరకు ఇగ.
మరి గంతె గదా ఇక దొరక రావొచ్చే. ఇంట్రెస్ట్ పోతది అమ్మే ఎవరికైనా. ఇంట్రెస్ట్ పోతది.
హ్మూ అది వీన్నీ కాడి నుంచే బొచ్చెడ్ డబ్బులు తీసుకున్నట్టుంది.
పాబు
దానికి నచ్చిన చిండి దాని కోసం ఏమంటారు పార్ట్ టైమ్ జాబ్ కెళ్ళి జోమోట్ టావి చేసిండు చదువుకోరా అని మేమ్ పంపిస్తే వాడేమ్ దానికి పెట్టుబడి పెట్టిండు.
మంచోడే అదే అప్పుడు వున్నారు అప్పుడు ఆలున్న ఫీల్ అది అసంటిది మరి.
ఉ ఉ ఇగో ఇట్లా ముట్టుకుంటే మాసిపోయే కలర్ ఆమెది బొమ్మది అంత వైటు.
అవునా మంచ్ చల్లగాలోత్తదమ్మ బయటా
ఆహా బయట మాక్ ఫుల్లు దోమలు ఉన్నాయి లోపలికి వచ్చేసా అప్పుడే.
హా జాగ్రత్త మరి
ఆ
ఆ యా ఏపీనావ్ బీర్ ఏపీనవ్ మరి
చె అట్లంటే బాన్ ఉండేది తి అ అ అట్లుండేదే ఉంటే